హలో హలో ఆ అక్క వినిపిస్తుందా ఆ
ఆ చెప్పు హలో వినిపిస్తుందారా
ఆ వినిపిస్తుంది అక్క బాగున్నావా
ఉమ్ బాగున్నాంరా అయిందా లంచ
ఆ ఏ అయిపట్టే ఆ వ ట్వల్ తగటీ కదా ఇంకా లేద తి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయింది కేమక్కా
ఇంకేం లేదురా ఇంకా స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి ఇంకైతే ఇంకా స్కూల్ దగ్గరికి కెళ్ళాలి నేనైతే ఇంక రేపు అనుకుంటున్నా వెళ్ళి బుక్ బస్ తీసుకోవాలి యూనిఫార్మ్స్ వచ్చి ఉంటాయి కదా ఇంకా క్యారేజీలు బాక్సులు హడావిడి స్టార్ట్ మళ్ళీ
ఆ
ఏంది తిరుమలకి వెళ్దాం అనుకున్నాము ఫుల్ రెషెంటా ట్వంటీ ఫోర్వస్ పడుతుందంట ఫార్టీ ఎట్ టవర్స్ బడుతుందంట
అవునా ఇకట్లయితే డేను నైట్ డేను నైట్ లాడే ఉం హలో హలో
అదే అదే హలో
వినిపిస్తుందాక్క
వినిపిస్సుంది మా చెప్పు చెప్పు
అదే ఇది నువ్ నైటు ఇంగ లోపలే ఉండిపోవాల్సిందే క్యూ లో
వూడా ఏంది ఆ ట్వెల్వ్ అవర్స్ నడి చూపిస్సున్నారంట క్యూలో
టువెలార్స్
ట్వల్వ్ అవర్ సే ట్వల్వ అవర్స్ నడి అంటే ఇంక నువు నడుస్తునే నడుస్తూనే క్యూ లు పెంచేశారంట పెద్దదిగా మళ్ళీ కంపార్ట్ మెంట్ల కు ర్చోపెట్టేశారంట చాలాసేపు
ఆ ఏదో టెంపుల్ ఎక్కడ ఉండ ఏదో మనముప్ప ఆ ఒక అది ఆ ఒక తిరుమలలో చూసే ప్లేసులు ఉన్నాయి కదా లాస్ట్ కి క్యూ లైన్ ఉ తకా ను లాస్ట్ టైం ఎప్పుడు చూసిన సమ్మర్ న్ లో లాస్ట్ తీదిస్తారంట ఇప్పుడుంది అందుకే మీ క్యూ లోనే టూ అవర్లవర్స్ నడు చల్లా అనేది
ఇప్పుడు దర్శనం అవ్వదు ఇంకా అంతే ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయిపోయిందనుకో అప్పుడు తగ్గుతారు జనాలు
హ అక్కమ్మా న నెక్స్ట్ మంత్ ట్ల వెళ్ళ అ అబు వాళ్ళకి ఆ సాటర్డే అలా వెళ్దాము కొంచము
కానీ స్టార్టడే జనాలు ఉంటారే
నువ్వు ఏట్లో తిరుమలలోనే కదా ఉండేది అది నా ఆధార్ కార్డ్ సెండ్ చేస్తాను ఇద్దరిది ఇద్దరిది పోయి ఆటికె ఇది తీసుకుని సెయ్యి నేను అంతలో అక్కడికి వచ్చేస్త
అట్ట పోకూడదు కదా ఇప్పుడ అలా లేదు
అవునా
ఆ ఇప్పుడు అలా లేదు సిస్టమ్ ఖచ్చిత తంగా పర్సన్ ఉండాలి ఐ కాంటాక్ట్ ఐరీస్ తీసుకుంటారు ఐరీస్ అవును ముందంటే టోకన్లు ఇచ్చి మనం తీసుకో వచ్చే వాళ్ళం కదా ఎప్పుడో మారిపోయింది కదా ఆ సిస్టమే ఖచ్చితంగా ఒక పర్సన్ ఉండాలి ై తీసుకుంటారు ఆమా అవునా
ఓకే అట్లే చేస్తాం మరి అట్లయితే నేను వచ్చాక ఆ ఏడి ఎక్కడ రైల్వే స్టేషన్ లో ఆ రైల్వే స్టేషన్ దగ్గర కూడా దగ్గర ఎక్కువ జనాలు ఉంటారు శ్ర శ్రీనివాస్ కాంప్లెక్స్ అది ఎక్కడో
మా ఆ
డేస్ లో వెళ్దాం లే అలాగా అయితే
మా కైతే అ పోయినా యియర్ కరెక్ట్ టగ నేత్ర దర్శ దనికిే వచ్చింది దర్శనము గురువారంారం నేత్రదర్శనం అ సో గురువారం గురువారం నేత్ర దర్శనం మ్ంగదా అప్పుడే వచ్చింది మాకు ఎగ్జాక్ట్లీ అవును టూ టైమ్స్ అలాగే వచ్చింది అప్పుడైతే బస్ లోనే వెళ్ళిపోయాం నడిచి వచ్చి వెళ్ళలేదు అంతకుముందు త్రీ టైమ్స్ బస్లోనే వెళ్ళాం ఎప్పుడు నడిచే వెళ్ళేవిేది అందరము
ఆ ఇంకా డాడీ వాళ్ళ అందరూ ఉంటారు కదా వాళ్ళ కలి ఏరు సో అందుకే బస్కి వెళ్ళపోదు అవు హ లేక్పోతే క్యాబ్ అన్న మా మాట్లాడుకొని వెళ్ళిపోతాం కానీ
ఫ్రెండ్స్ అంతా కలిసి వెళ్తే అప్పుడు
ఉమ్ ఆ అవును
ఉమ్ ఇంకా వెళ్ళలేదా ఎక్కడా టెంపుల్స్కి
టెంపుల్స్ కి బోయకొండకు వెళ్ళొచ్చ అని చెప్పేది మర్చిపోయాను బోయ కుండా పెళ్ళొచ్చాను ఫ్లవర్ అడిగిన ఫ్లవర్ అడిగిన జరుగు ందన్నారు టికెట్ అక్క ఇప్పుడు ముందులాగా తెలీదు ్ అక్కడికి ఇప్పుడు ెట్ అప్పుడు టికెట్ లేదు కదా ఇప్పుడు టికెట్ ఉంది ఫిఫ్టీ రూ పీసు
ఆ యాభై రూపాయలే యాభై రూపాయలు టికెట్ అవును చెప్పినా కదా
మ చెప్పలే
హే చెప్పిన ల లా యాబై రూపాయలు ఇవ్వాలి మనము తట్టలో పెట్ట ట్టేయచ్చు అని చెప్పిన ఆ
అదే
అంటే నీకు ఎటుపక్క పడింది నువ్వు చూడలే వల
ఆల్మోస్ట్ రైటే పడింది అంటే టికెట్ ఇచ్చినాను ఫ ఫ్లవర్ తీసుకుని పోయి ఆడు పెట్టినాడు పడింది అది రెస్ట్ స్ట్రైట్ గా పడిందో రైట్ సైడ్ అట్ల
ఆ
ఏద తీసుకొచ్చి జరుగుతుందమ్మా వాళ్ళ
ఆ ఓకే ఓకే పోనీలే
ప్తాన్నాడే అమ్మ
అవునా ఆహా ఆ
కానీ తే
చూద్దాంలే నువ్వు అనుకున్నావు కదా నీకా నీ యొక్క హోప్ కుదురుతుంది అని అనుకు కుంటున్నావు కదా చూద్దాం అంతే
ఉ నేనైతే నమ్మకంతో ఉన్నాను ముక్కు అంటే మనస్ఫూర్తిగా ముక్కు కున్నాను
హ్మ్
పూర్తిగా ముక్కున్నాను ఇంగ అంతా తల్లిదు ఐదిన నమ్మకంతో అందరు చాలా మంది చెప్ ప్రతి దాని వల్ల నమ్మకంతో పోయి నేను ఫలవర్ పెట్టినా ఉ అంతా తల్లి దేవ దయనే హలో ఇంకేంటక్క
హలో
ఆ అక్క చెప్ప కా
హలో
ఆ అక్కా
తప్పక్క
వినిపిస్తుందా
హలో
హలో
నువ ముక్కకు నావుదా హలో
హ్మ్ హ్మ్ మొక్కుకున్నాను
హ్మ్ ఒక్కటే మొక్కుకుంటే మనకి అది జరుగుతుందో లేదా త్రీ మంత్స్ ఇట్లో తెలిసిపోతుంది త్రీ మంత్స్ లోపు రిజల్ట్ తెలుస్తుంది అది అవుతదా లేదా అనేది కూడా తెలుసు పోతుంది
ఓహో కానీ అక్కడ ఫ్లవర్ అడిగితే పడుతుంది అన్నాడు. పూజారి ఉ పడింది అ
అది ఉ
అట్లా ఊ
పోన్లే దేవుడి దయ వల్ల అయితే మంచిదే కదా
అదే అక్క నేను దాని ఆ మూమెంట్ కోసమే అ దేవుని దైవం వల్ల అమ్మవారి దేవల్లా అయితే ఆ మూమెంట్ కోసం చాల వెయిట్ చేస్త ననక్క
హ్మ్ వస్తది వస్తది అవుతుంది బాముక్కు ఎకో బాగా అవుతుంది
ఉ వస్తానని మొక్కున్నాను ఆ మూమెంట్ క్కని జరిగితే ఏ ముక్ కొన్నాను అది కూడా అది కూడా నువ్వే చేస్తాను
ఉ అంతే
ఊ చలా
అవుతుంది లేరా కన్ఫ్ ఫామ్గా ఆమేకైతే నామే నాకైతే నమ్మకం ఉంది
నాకు నమ్మకం ఉందక్క ఎందుకంటే నా అంత నమ్మకం లేని ఇదే అంత ముక్కుబల్ తీర్చుకొని క్కడ యాట్లు కొడతారా చెప్పు ఆ అదే
అంత అసలు హైదరాబాదు తెలంగాణ దగ్గ దగ్గర నుంచి కూడా వస్తారు అక్కడికి అందరికి ఫేమస్ దా ముందయి ఎవరికి తెలిదు మళ్ళా ఇప్పుడిప్పుడు బాగా డెవలప్ అయిపోయిను చూసావా రోడ్ ఏ సార్ చూసావా
ఉ బాగుంద అక్క అక్కడ వాటర్ ఫాల్స్ ఉంది వాటర్ ఫాల్స్ అంటు ఉన్నాయి ఇది వండర్ అలా అది ఆ వండర్లా ఉంది ఇప్పుడు పా గుడి దగ్గర అమని స్టెప్స్ ఎక్కుతాం కదా అడ పార్క్ ఉంది ఆ రూమ్స్ అంతా నచ స్టెప్స్ ఎకి వెళ్ళ మక్క
అగలరా
మా బాబు బలేక్కి న డక్ అక్క వాడు
ఆహా కార్ లో వెళ్లిపోయారా టడ్రెయినా
ఆ వెళ్ళే తప్ లేదు లేదు ఈ చర్ మాట్లాడిండ్రి మా పెద్దయ్య వాళ్ళు ఆ ఆ దాంట్లో వెళ్ళాము ఆ చారు చారు జనాలు అయితే మాక్సిమం హండ్రెడ్ టూ హండ్రెడ్ మెంబర్స్ దాకా వచ్చారు అక్క
ఓయమ్మా ఆ
ఆ మేము అనుకునింది ఒకటై ఆప్ మాక్సిమం సిక్స్టీ సెవంటీ మెంబర్స్ తవుతారేమో అనుకున్నాము ఆ రిలేషన్స్ మళ్ళీ తెలిసిన వాళ్ళు మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ అన్
మ్మ్
తె సెంట అవుతారనుకు వునము అక్కడ చూస్తే హండ్రెడ్ ఓరక్క హాట్ గా ఆటిదాకా వచ్చి హండ్రెడ్ అయిపోయారు ఫుడ్ సాల కొచ్చింది చికెన్ మళ్ళీ చికెన్ తెప్పిచ్చారు, మటన్ అయితే సరిపోయిన్నింది. మ్ బట్ చికెను తే ఒక తక్కువ వచ్చినింది మళ్ళీ తెప్పిచ్చినారు హలో హలో హలో అక్క హలో హలో హలో వినిపిస్తుందా అక్క
హలో ఎందుకు వాయిస్ సడన్ సడంగా నాకు బ్రేక్ ఐ పోతంది నా వాయిస్ నాకే వినిపిస్తాంది
అవునా సరే అక్క అట్లయితే మరి ఇంకొకసా ఆ సరే మరి కాల్ చేయనా నేను,
ఆ చేస్తానుండు మా
మ్మ్ హ్మ్ ఓకే